హలో ఆ బాగున్నాండి మీరు ఎలా ఉ ఉన్నారండి
ఆ బానే ఉన్నామండి ఏం చేస్తునరండి
ఊరికే తిన్నాను అలా
అవునండి మీ ఊర్లో ఏ పండగ బాగ చేస్తారండి
వస్తామండి మీ ఊర్లో
మా ఊర్ళో వచ్చేసి చేస్తారండి మీ ఊరులో ఎట్లా చేస్తారండి వినాయక చవితి అంటే
ఆ వినాయక చవితి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ సెప్టెంబర్ ఫోర్టీన్ ఫెస్టివల్ ఉంది అనుకో ఒక వన్ వీక్ ముందే మేము ఒక ప్లాన్ వేసుకుంటాం అనమాట ఆ ఆ టెంట్ ఎక్కడ వేయాలి ఆ టెంట్ క సంబంధించి ఏమేమి మేం ఆ కావాలని చెప్పి ఆ ఆ తర్వాత ఇంకా చెంద వన్ వీక్ ముందే స్టార్ట్ చేస్తం ఇంటింటి దగ్గరికి వెళ్ళి పేరు పేరున అడిగి వాళ్ళకి చెందా ఎంత అని చెప్పి రాసుకుంటాం
ఇప్పుడు మీరు అడుగుతారు కదా ఇప్పుడు ఇన్ని రోజులుగా నీ ఇయర్స్ గా చేస్తున్నారు కదా మామూలుగా ఒక అదే చంద ఒక ఇంటి నుంచి ఎంత తీసుకుంటారు
మాక్సిమం ఇప్పుడు మా కాలనీలో చీరలు వేస్తారంండి అంటే కొంతమంది వాళ్ళ వాళ్ళ వర్క్ ను బేస్ చేసుకొని మేము చెంద అడుగుతాం అనమాట
ఓకే ఓకే అయిన అండి ఇంటికి ఇంతని ఉంటది కదండి అది కాకుండా మళ్ళా మీరు
ఆ ఇంటికి
ేసుకుని వాళ్ళ వర్క్ బట్టి అంటే అందరు సౌకర్లు ఉండరు కదండి
అది కరెక్టే బట్ అయితే అదే చెప్తున్నాం కదా టూ హండ్రెడ్ అండి మినిమం టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్
అట్లా అది స్టార్టింగ్ స్టేజ్ ఓకే ఓకే అట్ల ఆ టెంట్లు వేసేటప్పుడు ఎట్లా అండి మీరు ఊరికి అన్ని చీరలు వేసి నా తాట్పల్ అంటారు కద తెలస మీకు ఆ ఊరికి కట్టలు పెట్టేసి చీరలు వేసి రగ్గేసి అట్లా చేస్తారు లేకుంటే కొంచెం గ్రాండ్ చేస్తారు
ఆ గ్రాండ్గా అంటే గ్రాండ్గానేం కాదు ఆ తెచ్చుకుంటామండి అది మా బడ్జెట్ ను బట్టి మేము డిసైడ్ చేసుకుంటాం కదండి ఫస్ట్ చంద అంతా సేకరించినాక తర్వాత విగ్రహానికి ఇంత మనీ అని సపరేట్ పెట్టుకొని డెకరేషన్ కింతని సపరేట్ పెట్టుకుంటాం మేము అదే మా కాలనీలు ఇంటికి చొప్పున టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ తీసుకుంటాము
ఇంటికి కాదండి మీరు నార్మల్కి ఇప్పుడు కొంచెం కొంతమంది ఉంటారు కదా యజమానులు అంటే సపరేట్ గా మీరంతా మేము మాట్లాడుకుని ఆ ఓ డీల్ చేస్తుంటారు కదా మొత్తం మెయింటైన్ చేస్తుంటారు కదా
అవునవును అదే మా కాలనీలో మా కాలనీలో యూత్ ఒక ట్వంటీ మె మెంబర్స్ ఉన్నాండి మేము ఒక వన్ థౌసండ్ పర్ పర్సన్ లేద టూ థౌజండ్ అలావేస్
కాదండి మీరు థౌసండ్ రూపీస్ ఇస్తారా
ఆ అవునండి మా కాలనీలో టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇస్తే ఏమవుతుందండి ఒక విగ్రహం ఉన్నోళ్ళు అలాయనేం కాదండి మేము చేసుకు కునేది ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ అంటే మా వినాయక చవితి
మాక్సిమం ఐదు వందలు ఎక్కువండి అది మా మా ఇంటి నుంచి మేము ఇస్తా అండి అది చూసే వాళ్ళు ఏం సము ఐదు వందలు ఇచ్చిన దానికి సౌగాలు అంటారుడి మీరు వెయ్యి రూపాయలు ఇస్తంటే నేను
ఆ లేదండి ఇది ఆ లేదు లేదు ఇదంతా మళ్ళీ మా వాళ్ళందరిక పెద్దవాళ్ళందరిక తెలిసేది ఏమి ఉండదు మే ఇంటర్ ఎవరి తెలియకుం డ ఒన్ థౌసండ్ టూ థౌసండ్ అలా వేసుకుని తెస్
కాదండి ఇప్పుడు ఎవరు తెలుగుకున్నప్పుడు ఇంక వేసుకొని వేస్ట్ కదండి
ఆ ఒకరికి తెలియాలని కాదండి అక్కడ మాకి ఇంపార్టెంట్ అనేది ఫెస్టివల్ మేము చే కునేది అదొక పండగ అందరం క ఇప్పుడు మామలే సంక్రాంతి ఉగాది కావచ్చు ఇంకో ఫస్ట్ ఇటీవలు కావచ్చు అదిేముంది ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటాము తంటాము పూజ చేసుకుంటాము బట్ వినాయక చవితి మాకు అలా కాదు ఇట్స్ ఎ స్పెషల్ ఫెస్టివల్ ఫర్ అస్
ఓహో స్పెషల్ అండి ఇంగ్లీష్ బాగా మాట్లాడతార అండి కానీ తెలుగులోనే మాట్లాడండి
ఆ ఓకే అండి తెలుగు కూడా నేను బాగా స్వచ్ఛంగానే మాట్లాడగలుగుతాను
అవునండి మీరు ఎ ఊరండి
అది తాడిపత్రి అండి తాడిపత్రి దగ్గర
అవునండి తాడిపత్రి భాష అంతగా బాగుండదు కదండి అండ పుట్టు పోలిస్తే అంటే అనంటపూర్లో కొంచెం అతిథులు మాట్లాడతారు కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటది.
కొంచెం ఎ అవునవును కరెక్ట్ అండి కొంచెం స్లాగ్ డిఫెరె కొంచెం ఆ స్లాగ్ వేరు ఉంటుంది. మాక్సిమం సేమే ఉంటుందండి. మరీ అంత డిఫరెన్స్ సేమ్ ఉండదు.
లేనండి నేను ఒక అబ్బాయిని మా ఫ్రెండ్ ఉన్నాడండి తాడిపత్రలోనే వీల్లోన మాట్లాడేటప్పుడు ఎట్ంటంటే అసలు నేను వినేది కొత్త కొత్త పదాలని వింటుంటా. ఆ పిల్లోనుంచి ఏ ఆ అవునండి వాడు మాట్లాడేక వస్తుందో లేకుంటే వాడు అట్లా మాట్లాడతాడో లేకుండా వాంటి వాళ్ళు అట్లా నేర్పించిరో నాకు తెలుదు. ఇంకా నేను అనంతపూర్ భాష చూసినప్పుడు, నేను అనంతపూర్ నుంచి వచ్చినాను. ఇప్పుడు నా స్వచ్మే అంటే మా భాష ఎట్లుంద అంటే ఇపుడు స్వచ్ఛంగ ఉంది కదా
ఆ అవునండి బా అర్థవంతంగా ఉంది
అంటే మరీ తాడిపత్రి వాళ్ళతో పోలిస్తే కొంచెం మంచిగానే ఉంటదండి మా భాష. అట్లా అట్ల మాట్లాడతారండి మా ఫ్రెండు అంటే వాళ్ళు మాట్లాడేదప్పుడు కొన్ని పదాలు అసలు అర్థమే కావండి అవి ఎగ్జాంపుల్గా ఎగ్జాంపుల్ గా ఇప్పుడు తీసుకున్నాం అనుకో మనం పప్పుని ఏమంటామండి పప్పే కద అనండి అనేది కానీ వాడ ఏమంటాడంటే ఆ భూలోకే అంటాడండి. అది అర్థమే కాదు కొన్ని పదాలు అర్థం లేకుండా మాట్లాడతాడు.
విలేజెస్ లో ఎలా మాట్లాడతారంటే అన్నాన్ని ఆ బువ్వ అంటారు అంటే అన్నంలోకి చేసేదాన్ని బువలోకి అని కూడా కొన్ని విలేజెస్ లో యూస్ చేస్తారని విన్నానండి.
కాదండి అన్నంని భూ అంటారు కానీ, అన్నం లే వేసేదాన్ని పప్పు కదండి అనేది.
ఆ ఓకే మీ ఊర్లో ఏ ఫెస్టివల్ బాగా చేస్తారండి.
మా ఊర్లో వచ్చేసి ఉగాది బాగా చేస్తామండి. అది ఎట్లాంటే టూ ఇయర్స్ కొంత చేస్తారు. ఉగాది మా ఊరు సైడ్ చేస్తే చుట్టుపక్కల ఊర్లంతా వాళ్ళు చూసి కుళ్లుకోవాలండి. అంత బాగా చేస్ స అవును స్పెషల్ అంటే ఏం లేదు టూ ఇయర్స్ ముందు చేస్తాం కాబట్టి అ అందరు డబ్బులు వేసుకోడం వల్ల మంచి చేస్తావు మా ఊర్లో ఆ ఆ అందరి అంటే అందరి ఇంటి దేవుళ్ళు ఉగ్రనరసింహస్వామి ఏ అంటా
హ
అట్లయి అక్కడ గుడి దగ్గర అంతా మంచిగా చేసి మేము కొత్తగా గుడి కట్టిసినాం.
ఓకే
ఆ అట్లా కాదని గుడి కట్టికపోయినా పురాతన కాలం నుంచి అట్లా వస్తాంది. టూ ఇయర్స్ కొని చేస్తున్నారు. అని చెప్పి అట్లా వస్తాంది.
సెలబ్రేషన్స్ అంటే ఏం ఎక్స్పెక్ట్ ఏం చేస్తారండి మీ ఊర్లో అప్పుడే
ఆ ఏం చేస్తారంటే మేమువచ్చేసి నైట్ అంతా నిద్రపోరండి ఉగాది రోజు స్టార్ట్ చేసే వచ్చేసి ఆ టూ ఓ క్లాక్ అట్లా స్టార్ట్ చేస్తారు. అట్లా బై ఉన్నానండి
అ
బయటా ఆ ఒక గుడి ఉంటదండి. అక్కడ పోయి నైట్ రెండప్పుడు అక్కడ అందరూ ఊళ్ళో వాళ్ళంతా పోయి బయట అక్కడ పోయి పూజ చేసుకొని అక్కడ మేమంతా డ్రమ్స్ అవన్నీ తీసుకుపోయి పోయేటప్పుడు ఎగురుకుంటు పోతామండి. ఆ అవునండి చాలా గ్రాండ్ గా చేసుకుంటూ పోతాము. మళ్ళా ఆ ఒక సిక్స్ కళ్ళ అక్కడ పూజ అయిపోతది మళ్ళ అక్కడ మనం రి
ఈవినింగ్ ఆ మార్నింగ్ ఆ అండి పూజ చేసేది మీరు ఈవినింగ్ ఆ మ
అండి నేను అది కాదండి నేను చెప్పేదేమంటే పొద్దున రెండు గంట్లకండి
ఆ ఓకే ఓకే అండి
ఆ పోద్దున్నే రెండు గంటల కంటే మార్నింగే కదండి
అంతకుముందు మీరు టైం మెన్షన్ చేయలేదేమో అనుకుంటా
లేదు లేదండి నేను పొద్దున్నే అన్నా
ఆ ఓకే అండి
ఆ అట్లా సిక్స్ కళ్ల అక్కడ పూజ అంతా కంప్లీట్ అయిపోతది మళ్ళా అక్కడ నుంచి మళ్ళా రిటర్న్ వచ్చేటప్పుడు స్టార్ట్ చేసినం అనుకో అప్పడు నుంచి ఇంకా ఇంకా ఎక్కువ ఎగురతారండి ఈ మళ్ల సపరేట్గా పాటలు గూడా పాడు
ఓకే
ఆ దానికి సపరేట్ గా డబ్బులు ఇచ్చి మళ్ళ పిల్చుకుంటాం మేము అట్లా
ఊ
అట్లా అక్కడ స్టార్ట్ చేసిన వాళ్ళమో ఊరంతా తిరిగి ఫుల్లు గా ఎంజాయ్ చేసుకుంటూ
ఆ
కి ఇట్లా తల మీద ఒకటి పెట్టింటారండి ఒక ఏమంటారు దాన్ని దాని మీద ఆ దా ఒక బుట్ట బుట్ట మాదిరి ఉంటది దాంట్లో దేవుడు ఉంటాడు అవునవును ఆ హ అట్లా ఒక మనిషి దాన్ని మోసుకొని పోతుంటాడు
ఆ అవునండి
ఆ అట్లా పది మనం రిటర్న్ గుడి దగ్గర పోయే లోపే పదకొండు అట్ల అయితదండి లే
ఓకే
ఆ అట్లా పోయేటప్పుడు అయితే మేము ఊరంతా తిరిగేసుకుని తిరిగి యేస్కుని మొత్తం అడా ఈడ తిరిగి ఇది ఫుల్ గా గ్రాండ్ గా బాగా జరుగుతదండి ఉగాది వచ్చేసి మా ఊర్లో
ఆ దగ్గర దగ్గర కూడా మా ఊర్లో విన ఆ ఓకే దగ్గర దగ్గరగా మా ఊర్లో కూడా వినాయక చవితి ఇలానే జరుగుతుందండి మేము కూడా ఇలాగనే వినాయక చవితి ఫెస్టివల్ కి ముందే చందా అంతా కలెక్ట్ చేస్తాము తర్వాత టెంట్ కి వేసి ఆ ఒక వన్ వీక్ ముందే వెళ్ళి వినాయకుడిని చూసి మేము బుక్ చేయాల ఆర్డర్ చేయా అదే బుక్ చేయాలన్నమాట లేదంటే వాళ్ళు మళ్ళీ ఆ అయిపో తాయి కదా అండి బొమ్మలు విగ్రహాలు అవునండి మా పక్క పక్కన తాడపత్రి మాకి నియోజకవర్గం మేము అక్కడికి వెళ్ళి మేము కొన్ని ప్లేసెస్ లో ఉంటాయి కదా విగ్రహాలు ఆ మేము అంత డిస్కస్ చేసుకొని చే
డి మేము డైరెక్ట్ పోయి తీసుకోవచ్చు కదా మళ్ల బుక్ చేస్తే అంటే ముందే బుక్ చే అట్లా ఆప్షన్ ఉందా మీకు
ఆ అక్కడి వెళ్లి చూసి మనం అడ్వాన్స్ ఇవ్వాలి కదండి ఇప్పుడు ఫర్
ఓకే ఓకే అడ్వా కాదండి ఇప్పుడు అడ్వాన్స్ వేరు బుకింగ్ వేరు కదండి
ఆ రెండు ఒకటే ఇప్పుడు చూడండి ఇరవై వేలు విగ్రహం అనుకోండి మేము ఒక ఫైవ్ థౌజండ్ ఇస్తాం ఎందుకంటే మాకు మేము లాస్ట్ లో వెళ్ళామనుకోండి వన్ డే బిఫోర్ వెళ్తే మనకి అక్కడ మనకు నచ్చినవి విగ్రహాలు దొరకకపోవచ్చు అందుకే వన్ వీక్ వన్ వీక్ ముందు వెళ్ళామనుకోండి ఏదో చిన్న విగ్రహం అయినా మనకు నచ్చినది అందరం మేము చె
మనం మనం ముందే పోయి తీసుకుంటే మనకు నచ్చింది తీసుకోవచ్చు మనకి కావాల్సిన బడ్జెట్ ఇట్ తీసుకోవచ్చు అంత పంచుకుంటా లేదండి ఆయన
ఆ అప్పటికప్పుడు ఆ అప్పటికప్పుడు మనం బుక్ చేసాం అప్పటికప్పుడు వెళ్ళి తీసుకోవాలంటే దొరకదు కదండి ఇప్పుడు నాకు నచ్చిన విగ్రహం నీకు నచ్చదు ఆ అందర మెచ్చుకునే విధంగా ఉండాలి విగ్రహం సెలెక్ట్ చేస్త ఆ తర్వాత
కరెక్ట్ చేస్తున్నారా ముందుగాని మీరుగాని వెయ్యి రూపాయల పైన ఇస్త న్నారా రే మీ ఊర్లో చాలా మంది సౌకర్లు ఉన్నారు కదండి
మేము ఎవరైతే థౌసండ్ వేసుకుంటామో వాళ్ళు మాత్ర మాత్రమే వెళ్తాం అన్నమాట అగ విగ్రహం సెక్ట్ చేసే కి అందరు రారు ఆ మేము త్రీ డేస్ చేస్త స్తామండి ఫెస్టివల్ మొత్తము ఫస్ట్ డే ఆ ఫస్ట్ డే సెకండ్ డే వినాయకుడు ఒక అదే టెంట్ వేసిన ప్లేస్ లో పెట్టి నైట్స్ ఏ నైట్ ఏమన్నా డీజే సాంగ్స్ అలా ప్లే చేసి ఫెస్టివల్ రోజు దేవునికి పూజ చేసిన తర్వాత ఇంకా ప్రసాదాలు పెడతాము థర్డ్ డే నియోజన నిమజ్జనం చేసే రోజు భోజనాలు కూడా పెడతామండి
నార్మల్గా డ్రమ్స్ అవన్నీ ఉంటాయి కాదండి
అదే నిమజ్జనం రోజే ఆ అన్నదాన కార్యక్రమం అయిపోయిన తర్వాత వినాయక కొన్ని ట్రాక్టర్ లోకి ఆ పెట్టి అక్కడ మా కా చేసి మాకుని ఊరంతా కాదండి మా కాలనీ మాత్రం ఆ లీన్ గేర్ గేర్ కీ వెళ్ళి వినాయకుడిని తిప్పి మళ్ళీ డ్రమ్స్ ఉంటాయి ఆ గేర్ అంటే మా వీది మా ఏరియా అనమాట
అ
అక్కడంతా తిప్పి మళ్ళీ డ్రమ్స్ అన్ని పెట్టింటాం అండి బాగా డాయాన్స్ ఎంజాయ్ చేస్తాం మేము ఒక ఏదైనా ఒక ఫెస్టివల్ చెప్పుకునే విధంగా ఉంది మేమంతరం మేమంతా కలిసి మా కాలనీ మొత్తం చేసుకుంటాం అంటే అది నేను వినాయక చవితి అని చెప్తానండి
అవునండి వినాయక చవితి
అవునండి మీ ఫెస్టివల్ కూడా బానే నచ్చిందండి నాకు గది
అవును అవునండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి ధన్యవాదములు ఈ సమాచారం మొత్తం ఇచ్చినందుకు
ఓకే అండి ధన్యవాదాల అండి ధన్యవాదాలు
ఆ ఆ భాయ్ అండి